ఆ బాగున్నారా అండి మీరు
ఆ మెమ్ బాగున్నామ్ బాగనే
ఏం చేస్తున్నారు వంట కంప్లీట్ అయిందా నేను వంట చేస్త స్తున్నాండి మీరు
ఆ నేను వాట్టిగనే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా మీతోనే మాట్లాడుతున్నా న
అవునా నేను ఇప్పుడే వంట స్టా అండి నా పిల్లలు తింటారు పడుకుంటారు తొందర అనేసి వంట స్టార్ట్ చేసిన
అవునవును ఉహు సాయంత్రం పూట వాడలోల్లు అందరు కూర్చొని మాట్లాడుకుంటారా అండి
ఉ
హలో హలో సాయంత్రం పూట అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారండి
అవునండి మా దగ్గర చాలా ఇట్లా కొంచెం పెద్ద కూర్చొని మాట్లాడుకుంటారండి
అవును పాతకాలంలో ఇట్ల మాద దగ్గర కూడా మాట్లాడుకుంటూ ఇప్పుడు మాట్లాడుకోవడం తగ్గిందండి ఎందుకంటే టీవీలు ఎక్కువయినాయి సీరియల్స్
ఆ టీవీ సెల్ అవి ఎక్కువ అయినాయి నీ ఉ
ఎక్కువైనాయి ఒకప్పుడు ఎట్లా అంటే పెద్దవాళ్ళు టీవీలు లేకముందు దు ఒక దగ్గర కూర్చొని కథలు చెప్పుకుంటూ ఉ బుర్ర కథాలు చెప్పే వాళ్ళు బ్రహ్మంగారి చరిత్ర అట్లాంటి కథలు చె
వాళ్ళు కూడా చాలా చెప్పే వాళ్ళండి మా తాత నానమ్మ వాళ్ళు కొంచెం సాయంత్రం అయితే మేం స్కూల్ కెళ్ళే వచ్చే టైకి మంచిగా కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏం లేరండి ఈ సెల్ వెళ్ళ వస్తే అయిపోయి మొబైల్ మొబైల్ మొబైల్
అవునవును మంచిగా కథాలు చెప్త చెపేటోళ్ళు విన్నారా అంటే ఎప్పుడైన్నా కథలు బుర్ర కథ
నార్మల్గా చిన్నప్పుడు విన్నాం కానీ ఇప్పుడుగా అంత గుర్తులేదు నార్మల్ స్టోరీలు చెప్పే వాళ్ళని ఆ కానీ గుర్తులేదు ఇప్పుడు ఇక చిన్నప్పుడు అవి అప్పుడన్నట్టు ఇప్పుడు చెప్పే వాళ్ వాళ లేరు వినే వాళ్ళు కూడా పిల్లలు ఇదేం ఇది సోది అన్నట్టు ఆ దాన్ని అవాయిడ్ చేస్తున్నారండి
అవునవును బుర్రకథ చెప్పేవాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు బ్రహ్మంగారి చరిత్ర అని ఒకప్పుడు తర్వాత భవిష్యత్తు చెప్పే వాళ్ళు అన్నట్టు బ్రహ్మంగారి చరిత్ర అంటే టె
అప్పటి వాలాకు కాలజ్ఞానం చాలా ఉండేదండి
అవునవును అంటే బాగ చెప్పెటోళ్ళు మా ఊరి యా ఒకసారి వచ్చిండ్రు ఆల్రెడీ మా ఊరికి కీ బ్రహ్మంగారి వారిలో వచ్చి బాగ చెప్పిరు త్రీ డేస్ మంచిగా చెప్పిండ్రు ఇక అప్పుడు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరు కూడ చాలా మంది వెళ్ళి చూసండ్రు తిన్నరు కానీ మంచిగ చెప్పిండ్రు అన్నట్టు ఇక అంటే ముగ్గురు ఉంటారు అసలు మెయిన్ క్యాండెట్ ఒకరు ఉంటారు ఆయన స్టోరీ చెప్తా ఉంటే కి ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఇంకా తాన తందాన అ అనుకుంటూ వాళ్ళు కూరస్ చెప్పేటోళ్ళన్నట్టుగా జోక్స్ చేసేటోళ్ళు కొమేన్ క్యాండెట్ ఉంటాడు
దాంట్లో స్టోరీస్ మధ్యల అంటే దాంట్లో స్టోరీస్ మధ్యల జోక్స్ తు అవి వినడానికి వినసొంపుగా చాలా బాగుంటాయి కదండి
అ అవునవును అయితే అట్ల చెప్పేవాళ్ళు మం చిగా డ్రెస్సింగ్ కూడా చూడ్డానికి మంచిగా ఉండేటట్టు డ్రెస్సింగ్ కూడ బాగుండేది
ఇట్ల దోతిలాగ కట్టొస్తారు కదా
అవునవును కట్టుకొని మంచిగ చెవిలోవి పెట్టి పెట్టుకొని మెడలో లేడీస్ లాగ హారాలు వేసుకొని
ఆహా పూల మాలా వేసుకుంటారు కదా ఆంటీ కథ చెప్పేటప్పుడు ఇట్ల పూల మాల వేసుకుంటారు కదా
వేసుకుంటారు వేసుకుంటారు
ఆహ కొంచం కొంచెం మా తాత చెప్పినయి గుర్తొస్తున్నాయి మీరు ఇప్పుడు స్టోరీ చెప్తున్నా కొద్ద్దీ
అవునా అదె అట్ల వేసేటోళ్ళు బాగ చెప్పే టోళ్ళు మంచిగా ఇక అప్పుడైతే ఇగ టీవీల్ తక్కువ కాబట్టి మంచిగా స్టోరీలు వినేవాళ్ళు
ఆహ మా దగ్గర ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇట్ల డ్రా మా అంటారు కదా గుర్తుందా
అవునవున్
ఆ డ్రామ అనేసి వస్తారు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఇట్ల ఒక ఫైవ్ డేస్ అట్ల ఒక ప్లేస్ లో అంట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటది కదా వి శాలంగా ఆ ప్లేస్ తీసుకునే డ్రామా అనేసి ఆడ్ స్తారంండి అంటే రోజు ఒక యాక్టివిటీ లాగ చేస్తారు
చేస్తారా అవును మా దగ్గర కూడా వచ్చిరు ఆ అవును
పచ్చల మీద తిప్పడం అట్లా ఇంకొకటి లైట్స్ తో పలగొట్ కుట్టుకోవడము ఇంకొకటి ఏంటంటే తాడు మీద నడుస్తారు సైకిల్స్ లన్ని ఇట్లా పడతారు ఇంకా బిందెలు ఉంటాయి కదా
అవునవును
బైక్స్ ఎక్కించుకుంటారు ఇంక లాస్ట్ రోజు వచ్చేసి ఒక అమ్మాయి ఇట్ల తవ్వేసి లోపల ఒక రోజంతా నైట్ నైటంత ఉంచుతార్ బొంత తవ్వేసి దాని మీద మట్టిక అమ్మాయిని లోపల ఉంచేసి ఏమో మంత్రాల్ అవి వాడ్తార అంటారంండి
వాడతార్ రోజం రోజంతా ఉంచరు గానీ ఒక అబ నైట్ నుంచె అంటే ఒక
గంటర్ ఆ ఆహా ఇ ఎన్నో గంటలు ఉంచుతారు నెక్స్ట్ తీస్తారు మార్నింగ్ కలా ఇప్పుడు అది జరిగే వరకు నైట్ అయిపోతుందిండి ఆ టే టువెల్ అట్లా ఇట్లా అయితది ఆ కథ చెప్పేవారు అది అయినా తర్వాత ఆమె లోపల పెట్టేసి మళ్ళీ మార్నింగ్స్ సిక్స్ సిక్స్ కల్లా అట్లా తీస్తారండి ఫైవ్ సిక్స్ కల్లా
అ అంతసేపు ఏమి ఉంచారు గాని తొందరనే తీస్తారు గాని అంతసేపు గాలి ఆడకుండా లోపల ప్రాణమున్న ఆమె ఉండాలంటే గ్రేట్ కదు అసలు
ఆ మళ్ళీ మట్టి కప్పేస్తారు మాకు అదే అసలు వింత అనిపిస్తుంది అంత తె పెట్లో ఉండగలుగుతదా ఆమె మరి
ఆ ఇగ చూస్ చూస్తె వాళ్ళ వాళ్ళకు భయం ఉండదు అసలు
ఆ వాళ్ళకు అలవాటు అది వాళ్ళ విద్య అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అది కంటిన్యూ చేస్తా వస్తున్నారు మనకు కొత్తగా ఉంటది కదా మనకు కొత్త కాబట్టి అమ్మో ఇట్లా ప్రాణాలతోటి చలగాటలు ఆడుతున్నారేమో అనేసి భయమేస్
భయంమేసి తీయండి తీయండి అని అరుస్తారు జనాలు కానీ వాళ్ళు తీయ్యారు జనాలు అమ్మ డబ్బులు వసూలు అయ్యే వరకు తీయనే తీయరు
అవును ఇంటికో వంద రెండు వందలు అట్ల కలెక్ట్ చేసుకుంటారు బియ్యము పప్పు పులు
అ
మేము ఇట్లా చాలా ఇస్తామండి పప్పు టమాటాలు బియ్యము ఇట్లా మనకిగా మనకు తోచినంత వందన రెండు వందల ఇట్లా చదివిస్తారు
అవునవును
ఐదు రోజులకి వాళ్ళకు కూడా చాలా అంటే కలెక్షన్ అయితదండి అది మొత్తం కంటే లాస్ట్ రోజు జరిగేదానికి ఎక్కువ కలెక్షన్ అయింది
కలెక్షన్ అయితదా మనము ఇప్పుడు ఇలా పెడతారు కదా పెట్టేసరికి బాగా కలె
ఇంత సాహసం చేసింరూ కదా అనేసి ఆ రోజు చాలా కలెక్షన్ అయిపోతది
ఉమ్మ్
మీ దగ్గర ఇట్లాంటివి వస్తాయా అండి డ్రామా
అవునవును మా దగ్గర కూడా ఒకసారి వచ్చింది ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ఏమో వచ్చింది ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి వస్తారు అనుకుంటా త్రీ ఇయర్స్ అయితుంది మా దగ్గరకి వచ్చి వెళ్ళి
అవునా మా దగ్గర త్రీ ఇయర్స్ కు ఒకసారి వస్తాయండి పోయిన ఇయర్ వచ్చింది మళ్ళీ ఇయర్ రాదు నెక్స్ట్ ఇయర్ వస్తుంది
అవునా
ఆ ఇయర్ తప్పిచ్చి ఇయర్ వస్తున్నారు చాలా మంది చూడ్డానికి వెళ్తారండి మంచిగా ఉంటది చూడ్డానికి కూడా ఈ సినిమాలో అవివి చూసి సి అది బయట ప్రపంచం రియాలిటీ బాగుంటందండి
అవును ఆ ఆ సినిమా నాలడ్జి కన్నా ఈ నాలెడ్జి బెటర్ అసలు పిల్ల
ఇంకా చుట్టుపక్కన వాళ్ళందరూ కలిసి వెళ్తూ ముచ్చట్లు పెట్టడం చాలా బాగుంటది ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణ వాతావరణం లో అదంతా చూస్తే ఎంతో అంటే మైండ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుందండి
అవునవును
ఈ డైలీ సినిమా ఆ రోడ్ టి చూసి చూసి బోర్ కొట్టి ఒక్కొక్క రోజు అట్లా బయటికి వెళ్తే పిల్లలకు కూడా చాలా అంటే మైండ్ ఫ్రెష్ గా అయిపోతుందిండి రోజు అదే టీవీ అ సెల్లులు అవే చూడడం వల్ల వాళ్ళ మైండ్ మందగించినట్టు అయిపోతది అది తాడు మీద నడవడం అమ్మా రియల్ గా ఇట్లా నడుస్తారా మమ్మీ అనేసి షాక్ అయితారు అంటే వాళ్ళ మైండ్ డ్ ఆలోచించగలుగుతుంది
అవునవును
ఆ అట్లా ఒక్కొక్కసారి మేం అంటే నార్మల్ గా సాయంత్రం కూడా పిల్లల్ని ఆ ఎవరీ సండే సాటర్డే ఈవినింగ్ శనివారం అట్లా పార్క్ కి తీసుకెళ్తారు మా సార్ కొంచెం ఆడుకుంటా ఆ దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా అంటే ఎక్సర్సైజ్ మోడల్స్ ఇప్పుడు అన్ని పెడుతున్నారు కదా అవన్నీ ఆడుకుంటారు జారుడు బండ ఎక్కువ ఆడతారు పిల్లలు ఉమ్
అవును జారుడు బండ అంటే వాళ్ళకి ఇష్టం బా
ఆ మంచిగా పైకి ఎక్కు తారు దిగుతారు మంచిగా జారుడు బండ చాలా ఇష్టపడతారు అది
టీవీ సెల్లు టీవీ సెల్లు ఇది అసలు వేస్ట్
ఇంక సాయంత్రం పిల్లలు స్కూల్ కెళ్ళి వచ్చిందంటే మా సార్ ఇగ బయటికి వెళ్దాం అనేసి కొంతసేపు వాళ్ళని తిప్పి వస్తారు అట్లా నేన్ కూడా అన్న ఫ్యాంలీ అం త వెళ్తాం అండి వెళ్ళి ప్రశాంతంగా ఒక గంట రెండు గంటలు ఉండి అసలు వెళ్తే టైమే తెల్వదండి ఇంట్లో ఉంటే అబ్బా టైం అయిపోతాలేదా అనిపిస్తది
అనిపిస్తది అవును
బయటకి వెళ్తే ప్రశాంతంగా పిల్లలు మంచిగా ఆడుకుంటా ఉంటారు మేము వాకింగ్ చేస్తాం అట్లా నార్మల్గా
అవును
ఉమ్ మీరు వెళ్తారా అండి ఎప్పుడైనా ఇట్లా బయటికి
ఆ వెళ్తామండి మేము కూడా కానీ తక్కువ ఇగ ఈ చిన్న మా పిల్లలు చిన్నగుండే ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిర్రు మా పిల్లలు
ఇ అక్కడ ఆటలు వాళ్ళకి సెట్ కావు ఉమ్ అక్కడ ఏముండేదు చిన్న పిల్లలు ఆడుకునే ఆట టలు ఎక్కువ ఉంటాయి అక్కడ
అవునవును అయిన ఈ ఇప్పుడు పిల్లలు ఎట్ల ట్లగ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇప్పుడు మనం చెప్తే వినేటట్టు ఉన్నార పిల్లలు
అమ్మో ఇప్పుడు జనరేషన్ మరీ టూ మచ్ అయిపోయింది టీచర్
అవును
అవునండి
అదే ఇగ బయట ఆగ ట ఒకప్పుడు అయితే చక్కగా నలుగురు కూర్చొని అష్టచమ్మ ఆడుకునే వాళ్ళు మంచి మంచి ఆటలు ముచ్చట్లు చెప్పుకుంటూ చక మైండ్ ఫ్రెష్ అట్లా ఉండే వాళ్ళు ఇప్పటి వాళ్
చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళండి మేకా అది ఇది అనుకుంటా చాలా గేమ్స్ ఉండే టీవీ పులి మేకా గేమ్ ఆ అట్లా ఆటల్ చానా అవును
చదరంగం పాము ఆట స్నేక్ అ
ఇప్పుడు అవి అన్నీ సెల్లోనే ఆడుకుంటున్నారండి
సెల్లు లోనే ఆడుకుంటారు నిజమే ఉమ్ మీరు ఆడిండ్రా అండి ఎప్పుడైనా అలాంటి ఆటలు
ఆ చాలా ఆడినా ఇప్పుడు మా పెళ్ళయిన కొత్తలో మా వాడలో చాలా మంది ఇప్పుడు ఒక చెట్టు పెద్దగా ఉందన్న కదా దాని మీ దగ్గర కుర్చ్ ర్చొని అందరు ఆడుకునే వాళ్ళు పత్తలు ఆడేవాళ్ళు పత్తలు అంటే ఇట్లా కార్డ్స్ ఆ ఆడతారు కదా అట్లా ఆడ్ నెక్స్ట్ ఇవి పులి మేక ఇవి గీసుకొని మంచిగా ఆడేవాళ్ళండి ముచ్చట్లు ముచ్చెట్ ముచ్చట్లు టైం పాస్ అయ్యేవి ఆట కూడా వాగు కొంచెం తెలివి పెట్టే ఆడేటోళ్ళు అన్నట్టు ముచ్చటలో ముంచేసి గెలిచే వాళ్ అన్నట్టు
ఉ ఉచ్ సరే ఓకే అండి
ఓ
థ్యాంక్ యూ అండి ఆ థ్యాంక్ యూ అండి ఇంతసేపు మాట్లాడినందుకు
ఓకే ఓకే